చ్ హలో నాకు నిజంగానే ఆకలేస్తాంది హ్ వద్దు నాకు మళ్ళా డ్రస్ చేంజేసి నూన్ తో నాకు బద్దకం బద్దకం అంటారు దాన్ని
ఆల్లా మీద మై త్తింగ్ మై
క ఎందుకు నైట్ డ్రెస్ చూస్తున్నావ్
బాగున్నాయనే చెప్తాండ
దేంట్లో మిత్రలోలేనా మ్మ్ ఉమ్ అ చెప్పాల్ నువ్వే నీకేదో చూపిద్దాం అనుకున్నా మర్చిపోయినా దో నెక్స్ట్ ఇదార్డర్ పెడతా ఎంత ట్రెండయిందో తెలుసా ఇది కానీ దాని లోపల టీషర్ట్ వేస్ త్తదాన్ని వయిట్ కలర్ ది ఎయిట్ సిక్స్టీ సెవెన్ డెనిమ్ డెనిమ్ ఉమెన్ డెనిమ్ ఫిట్ అండ్ ఫ్లేర్ మిడ్డీ డ్రెస్ నీకు షేర్ చేస్తా ఎందుకు అంత కష్టము చానట్లే మీషోలో క్వాలిటీ అలా ఉండేది అయితే నా విష్ లిస్ట్ లో కూడ ఉంది పేట్నా చూడునీకు కొ
ఉమ్ మింత్రా లాంచ్ చేసింది ఫస్ట్, వెనకాల జిప్పు కూడా ఉంటుంది ద చోడు జిప్పు కూడా ఉంటుంది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ ఉంది ఈసారి ఇ పెడదా నేను దాని లోపల వైట్ కలర్ టీషర్ట్ వేస్తా కదా నేను ఆల్రెడీ ఏ కి ఇచ్చి జనరేట్ చేసేఎలాఉంటుందొ ఒకసారి నేను దానికి ఇచ్చి జనరేట్ చేస్తే ఎలా ఉంటుందో అప్పుడే కొంట లేకపోతే తెంగొన్ను
థ్యాంక్ యు
లైక్ బస్తా క బాగుంది కా కానీ చిన్నపిల్ల గౌన్ అంటారేమో ఉమ్ ఇలాంటివంతా బీచ్లు బావుంటాయి కదా
టంకలీ
హహహ్
ఏమో
తీస్కో ఉమ్ ఉవువ్ ఇంకేంటి నువ్వేం చేస్తున్నావా ఏంది
ఆ పాకుండాాలి పట్అది పొ తెజ ఉ
నా విష్ లిస్ట్ లోఉన్నాయి అవి కింద లె యలెఎల్ అద దానికి హ్యాండ్స్ ఉండాలనా ఆ చో బాగుందిక్క అన్ని బయట వస్తాయి కదా నీకు దన్ని అవే ఉంటానికిి తే నన్న అయినా బాగుంది కదా రివ్యూస్ కూడా బాగున్నాయి అబ్బా ఏం జోబడికి కారంటండి అంటన్నాడు మహానుభావుడు
అ
నాకు కూడా ఇష్టం అట్ లేయర్స్ లేయర్స్ గా ఉంటే నా దగ్గర ఉన్నాయి. అలాంటివి విశ్లిస్ట్ లో దో ఇది ఫోర్ హండ్రెడ్ ఉండేది ఎయిట్ హండ్రెడ్కి వచ్చింది చూపిస్తా
ఆ
మ్మ్ ఆ ఏ కలరా
ఆ
ఎప్పుడు కొంటాన తెలీదు
అ బాగుండల్ డబ్బులు
హ్
అ
నువ్వేమ్ ఏతకుతాండవ్ నైట్ డ్రెస్లా గట్టిగా మాట్లాడు నీ దగ్గర పెట్టుకో ఫోన్
లే ఇ ఊరికే చూస్తావున్నా ఏవైనా బాగున్నాయి ఏమో కుర్తిస్ అట్లయినా
ఓహో ఓకే
అని
హ్
బెండ్
నేను మింత్రాలోనే చూస్తాను నా విష్ లిష్ నేనే చూసుకుంటున్నా ఒకటి పదిసార్లు ఇంకేం పని ఉంది
మంచి
హుమ్
ఇది బాగుంది కానీ రేట్ ఎక్కువ ఉంది సిక్స్టీన్ హండ్రెడ్ అంట ఇంత దానికి ఎవరన్నా సిక్స్టీన్ హండ్రెడ్ ఆ మొత్తం ఎంబ్రోయిడరీ వర్క్ పని సిక్స్టీన్ హండ్రెడ్ ఉంది దాంట్లో తిన్న నాకు ఆకా లేస్త ది తిన్నవా ఇదే మాట్లాడుతున్నాయి
మా మాంత వేది అంతా
నువ్ డౌన్లోడ్ చేసుకో కోల్ఖా ఉందా ఇంకేమైతే తే బావుంది ధరణి నిజంగానే రియల్ ఇమేజెస్ లో ట్రాన్స్పరెంట్గా లేదు పెట్టాల్నా ఆ గెట్టిగా చెప్పు
వినిపిత్తుందా
వై దిస్మచ్ ఆఫ్ ఆకలీ
మీటింగ్ పొదంపద అంటే నువ్వు ఏం చేస్తున్నావు.
ఆ ఓ ధరణి అదా లైటెయ్ అసలనకూడదు ఊ అని మాట్లాడాలి కదా
వంతెన కనబడుతుందంట
అ
నా
వస్ బిస్కెట్ తిను ధరణి దగ్గిర పెట్టుకొని మాట్లాడాలి ఏమి వినిపీలేదే మ్ హలో ఆహా కట్చెజెయ్యద్దు ఉండు హలో హలో నెట్ ఆన్ లో ఉందా ఆఫ్ లో ఉందా ఇప్డు ఆన్ చేస్తివా నెట్ ఆన్లో ఉండాల ఏం వచ్ సచ్చింది ఎఫైర్లే ఉండవు రెండు నిమిషాలు సైలెంట్గానే ఉంటే అదే కట్ అయిపోద్ది. మింత్రాలో ఫస్ట్ ఆర్డర్ కి తగ్గుతుంది ఏ యాప్ లో అయినా ఫస్ట్ ఆర్డర్ తక్కువే హలో ఇనిపియడం లేదు ఎందుకు మ్ ఉమ్ ఉండు కట్ చెయ్యదు